హలో ఆ చెప్పండి బావున్నరాండి? ఆ నమస్తే అండి ఆ బావున్నామండి మీరు బావుంట మ్ బావున్నామండి. తిన్నారండి?
తిన్నామండి మీరు తిన్నారా?
ఆ తిన్నాము ఏం చేసను మరి ఈరోజు కర్రీ?
ఈరోజు మేము అన్ ఈరోజు మేము అన్నం పప్పు రసం వడియాలు చేసామండి మీరు
మేము కూడా పప్పు ఆకుకూర తోటకూర మునగక్ మూనగాకుపప్పు చిక్కుడుకాయ ఇంకా పెరుగు ఇవి చేసాం
అవున ఇ మనం ఈ రోజు ప్లాస్టిక్ గురించి మాట్లాడదామండి ప్లాస్టిక్ వాడకం గురించి
ఆ మాటాడుదాం అండి మ్ ఆ మీ సైడ్ ఎలా వాడతారు మరి ప్లాస్టిక్ బానే వాడతారా
అవునండి మా సైడ్ ఎక్కువగా ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నరండి ప్లాస్టిక్ వాడకం ఎక్కువ ఉపయోగించడం వల్ల చాలా నష్టాలు అనేవి జరుగుతున్నాయండి
అవునండి చాలా న ష్ చాలా నష్టాలు జరుగు తున్నాయండి మా దగ్గరలో ఒక చెరువు ఉంటదండి ఆ చెరువులో మొత్తం ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ ఆ ఇంకా ప్లాస్టిక్ సంబంధించి చాలా పడిస్తారు వాటి వల్ల చేపలు జంతువులు పక్షులు అవి తిని ఆహారం ఇంగ ఇంకా అవి చనిపోతున్నాయి అవి చాలా నష్టం జరుగుతున్నాయి అలాగే మనకి కూడా చాలా వరకు కాలుష్యం అనేది చాలా దిబ్బతింటుంది కదా మన కూడా చాలా హానికరం ప్లాస్టిక్ కవర్లో ఇంకా టీలు కానీ ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసే బిర్యానీ ఇంకా రైస్ ఇవి ఆర్దర్స్ చేసిన కానీ మనకి ప్లాస్టిక్ లో తినడం వల్ల చాలా ప్రమాదకరమైన ఆ రోగాలు అనేది వస్తున్నాయిగ ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి సో మనం ప్లాస్టిక్ లో తినకపోవడమే చాలా మంచిది కదా
క్ అనేది చాలా వరకు తగ్గించాలండి వా వాడటం ఇప్పుడు ఎక్కువగా నీ నీళ్ళ బాటిల్ల్లోను ప్లాస్టిక్ ఏ పాల ప్యాకెట్లు ఆ అలాగే కిరాణా సంచులంట ఇట్లా వివిధ వస్తువులు ప్యాక్ ంగ్ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి దీని వల్ల ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా నష్టాలు అనేటివి జరుగుతున్నాయండి అదే కాక పర్యావరణ కాలుష్యం ఇంకా ప్లాస్టిక్ అనేది భూమీలో ఎక్కువగ కలిసిపోవడం జరుగుతుందండి దీని వల్ల మనకి భూ భ గర్భజలాలు ఇంకి పోకుండా అడ్డుకుంటుంది నేలను అనేది కలుషితం చేస్తుందండి ఎక్కువగా ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు లేదా కవర్లో వేడిే ఆహారాన్ని తినడం వల్ల కూడా మనకి ఎక్కువగా క్యాన్స ారంట ఇలాంటి వ్యాధులకు కూడా దారితిస్తుందండి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తున్ న్నాయండి మీరు ఎలాంటియి వాడుతుంటారండి
అవునండి చాలా మేమయితే ఆ ఇంట్లోనయితే ప్లాస్టిక్ కి సంబంధించిన ఏది వాడమండి ప్లాస్టిక్ కవర్లు కానీ ఇంకా ప్లాస్టిక్ కప్పులో టీ తాగుతారు కదా అదైతే అస్సలైతే తాగం. అదీ ఈ వేడి వేడి టీ కా చాయ్ అనేది ప్లాస్టిక్ దాంట్లో పోస్తే అది ఇంక చాలా హానికరం చేస్తుంది మన ఆరోగ్యానికి అయితే మేము అలాంటిదైతే తీస్కోమండి మేము ఇంట్లో చా య్ తాగడం అయితే రాగి పాత్రల చాయ్ పోస్ కోన్ తాగుతాం లేకపోతే మట్టి పాత్రలో మట్టి కప్పు లాంటిది అందులో తాగుతామండి ఇంకా మట్టీ ఆ పాత్రాలు అయిన, మట్టి కుండలు అయినా, మట్టి బగొన్ ఇలా ఉంటాయి కదా మద్ సమాజం అందులో వంట చేస్ కోన్ తినడం చాలా ఆరోగ్యానికి మనక్ మంచిది కదా
అవునండి. కుండల్లోనే ఇప్పుడే ఇంతక్ ముందైతే ఎక్కువ కుండల్లోనే అన్నం వండు కొని కూర వండుకొని తింటుండే వాళ్ళండి కానీ ఎక్కువగ ఇప్పుడైతే ఆ ఇ వాడటం లేదండి చాలా వరకు కుండ అనేది వాడటం లేదండి మీ సైడ్ వాడతారా అంది కుండలు
అవునండి ఇంకా మన గవర్నమెంట్ కూడా చెప్పింది కదా ప్లాస్టిక్కి సంబంధించినై ఏది వాడకండి అది మనకి చాలా ఆరోగ్యం పాడు చేస్తుందని కనీ ఎవరు వినడం లేదు. అదే ఇప్పుడు పట్టణాల్లో చూస్కుంటే రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ ఇంకా ఏది పడిన అది పాడేస్తున్నారు దాని వల్ల అది కాల్చినప్పుడు ఆ పొగ ఆకాశానికి వెళ్ళి ఇంకా వాతావరణ కాలుష్యం అనేది చాలా వరకు దెబ్బ తింటుంది.
అవునండి. మనము ఎక్కువగా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు లేదా కవర్లల్లో వేడి ఆహారాన్ని తినడం వల్ల అందులో రసాయనాలు అనేటివి ఆహారం లో కలసి కన్సర్ మ్ ఇంక రకరకాల వ్యాధులనేటివి మనకి రావడం జరుగుతుందండి అందువలన మనం చాలా వరక్ కు ఈ ప్లాస్టిక్ అనేది వాడటం తగ్ తగ్గితే అప్పుడు మనకి ఆరోగ్యం అనేది బా బాగుంటుందండి. ఇంకా ఎక్కుగా ప్లాస్టిక్ అనేటివి సముద్రాల్లో ఇక్కడ వాటర్లో ఎక్కువగా చేరడం వల్ల గూడా చేపలు, తిమింగలాలు, ఇంకా సముద్ర జీవులు అనేటివ్ అనేటివ్ గుడా మరణిస్తుంటాయండి.
అవునండి చాలా చక్కగ చెప్పారు. మనం ప్లాస్టిక్ వాడ్డం జన్ మనుషులకి కాకుండా జంతువులకి, పక్షులకి ఇంకా చాలా హానికరం హాని జరుగుతుంది. అవి కూడా ఆ జంతువులు కూడా గడ్డి తిన్ నీ ప్లేస్లో ఏదన్న ప్లాస్టిక్ కవర్ కానీ ఇంకేదైనా ఉంటే దాన్ని తీస్కొన్ అవి కూడా ఇంకా చాలా వరకి ఆరోగ్య పరంగా సమస్యలొచ్చే అవకాశం ఉంది. మనం ప్లాస్టిక్లో పప్పులు కానీ ఇంకా నేనా ఆ నూనె ప్యాకెట్లు కూడా వాడం చాలా వరకు హానికరం
ఔనండి అది మనము ప్లాస్టిక్ కవర్ లకు బదులుగా గు డ్డ లేదా ఏదన్నా సంచులను ఉపయోగించ్చోచ్చండి అలాగే బాటిళ్లకు బదులుగా గాజు లేదా రాగి సీసాల్ను వాడితే ఎ మనం ఆహారాన్ని చాలా మన ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆ కాపాడుకోవచ్చు
ఉహ్
ఉంకా అలాగే ఆహారాన్ని నిల్వ చేయ్ డాన్కీ ప్లాస్టిక్ డబ్బాలకు బదులు గాజు లేదా స్టీల్ పాత్రలనుగాను ఉపయోగిస్తే మనకి ప్లాస్టిక్ వాడకం వల్ల వాడకనేద్ తగ్గిపోతుందండి
మనము ఇంకా ఫ్రిడ్జ్ లో కూడా ప్లాస్టిక్ సంబంధించిన పెడుతుంటామ్ కదా ఏదన్ కూరగాయ్ ల్ నిల్వ చేయ్ డం కానీ ఇంకేదైనా నిల్వ చేయ్ డం అందులో కూడా ఆ ఫ్రిడ్జ్ ల ఐస్ కి ఆ ప్లాస్టిక్ అనేది కరిగి ఆ కూరగాయ్ ల ద్వారా పే లా మనకు చెడు చేసే అవకాశం చాలా ఎక్కువుంది ఇంకా మనం అది కూడా మానేస్తే చాలా బాఉంటుందిస
ఔనండి ఈ ప్లాస్టిక్ వాడక్ కానీ మనం పూర్తిగా తగ్గిస్తే మనం భవ్ ష్యత్ తరాలకు మరియు పర్యావర్ ణాన్ని రక్ష్ ణ కల్ పించగలగుతామండి పర్యావర్ ణాన్ని కాపాడుకొందం మనందరమ్ భాగస్వామ్యం కావాలండ్ డి అలా ఐతేనే మనం చాలా వరుకు మన ఆరోగ్యాల్ను కాపాడుకోవచ్చండి
ఔనండి ఇంకా ప్లాస్టిక్ గురించి ఈ ఔను కా ప్లాస్టిక్ కు బదులు పాలిథిన్ కవర్ లాంటివి వాడమన్ చెప్పారు అవి బార్ తే షాపులలో ఏదైనా వస్తువ్ కొన్నప్పుడు కానీ హ్మ్ త మనం ప్లాస్టిక్ డబ్బాల్లోస్ కూల్ డ్రింక్స్ కూడా తాగుతూ ఉంటాం కదా స్ప్రైట్ మజ్ దా అలాంటివా ఆ డబ్బాల్ కూడా చాలా వరకు మనకే హానికరం చేస్తాయి మనం అవా అలాంటి వాటిలో కూడా ఆహారమ్ ఆ పదార్థాల్నీ తీసుకోకుడదు
ఔనండి ఇప్పుడేక్కువ్ గా జ్యూస్ అనేటివి ప్లాస్టికు దాన్ లల్ లోనే వోస్సున్నాయి ఏదనా కవర్ లాగా లేదంటే ప్లాస్టిక్ దా దాంట్లో జ్యూస్లు ఇలాంటి వాటీట్రీల్ లోనే ఎక్కువ్ గా వోస్తున్నాయండి మనం అలాగే ఏంట్ వన్ కూరగాయ్ ల్ కొనడానికి వెళ్ళిన మనకి కవర్లు లాంటివిస్తున్నారండి దాన్ లకు బదులు మనము ఏదన్నా సన్ సంచులు ఇట్లా వాడ్ తే మన్ మన్కి చాలా బాఉంటుంద్ రండి మన ఆరోగ్యాల్కి చాలా బా కాపాడు కోగలుగుతామండి కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకోలే గా ఎక్కుగా ప్లాస్టిక్ అనేటివి ఎక్కుగా వాడుతున్నారండి
మన వంతుగా మనం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్లాస్టిక్ కవర్లుఏస్ స్తారు కానీ మనం అలాంటి కవాల్లో మనం కూరగాయలు కానీ ఇంకేదైనా ప పదార్థాలు వేసుకోకుండా మనం తీసుకెళ్లిిన పాలిథిన్ కవర్ లో అలాంటి సంచలోనే మన కూరగాయలు తీసుకొని వస్తే చాలా వరకు మేలు జరుగుతుంది మనకి
అవునండి ఇంకా మనం ఎక్కువగా ఫ్రిడ్జ్ల్లో వా లో ఎక్కువగా డబ్బాల్లో ఏవన్నా ఆ పచ్చళ్ళంటా ఇలాంటివన్నీ వేస్ పెడుతుంటాము ప్లాస్టిక్ వ్ డబ్బాలల్లోనూ ఇంకా ఫ్రిడ్జ్ లో చాలా వరకు నీళ్ళ బాటిళ్లు కూడా మనం ప్లాస్టిక్ కే వాడుతుంటాము ఆ ప్లాస్టిక్ అనేది చాలా వరక్ క్కువ్ తగ్గించాలి ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెడుతుంటామండి అలా పెట్టకూడదండి
సరేనండి ఇంకా మరి మనం మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలం
హ్మ్మ్ ధన్యవాదాలండి ఈరోజు మనం ప్లాస్టిక్ గురించి చాలా వరకు తెలుసుకున్నామండి
అవునండి